హాయ్ అండి
హాయ్ అండి గుడ్ ఈవెనింగ్ అండి చెప్పండి
గుడ్ ఈవెనింగ్ చెప్పండి మీరు రోజువారి పనులు గురించి చెప్తారా అండి అంటే మీరు రోజు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం అంట
నేను హౌస్ వైఫ్ అండి డైలీ ఆ ఇంట్లోనే ఉంటానండి మార్నింగ్ లో పిల్లల్ని స్కూల్ కి పంపివ్వాలి లేదా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాతకే పనులన్నీ చేసుకోవడం ఇ ఖాళీ టైమ్ లో బుక్స్ ఆ ఉంటాను టీవీ చూస్తాను ఫోన్ యూస్ చేస్తాను
అ
అలా డైలీగా నా లైఫ్ రొటీన్ అండిగ
అ
మీరేం చేేస్తుంటరండి కాలీ టైం లొ డైలీ
కూడ హౌస్ వైఫ్ నండి నేను ఆ నేను మనం రోజుతో మార్నింగ్ లేచి ఫ్రెష్ప్ అయి పిల్లల్ని రెడీ చేయించి స్కూల్కి పంపించి మేలిన పనులను చేసుకుంటూ ఉంటాను
ఆహా
ఖాళీ టైంలో బుక్స్ చదవడం లేకపోతే ఏమన్నా పనులు చేసుకోవడం ఫోన్ చూడడం టీవీ చూడడం లాంటివి చేస్తా ఉంటానండి
ఓకే ఓకే
ఊ ఇంకా చెప్పాలండి మీకు ఇంకా ఫెస్టివల్స్ లలో ఏం ఫెస్టివల్స్ ఇష్టాం ఎక్కువగా
ఎక్కువగా అంటే నాకు ఓ దివాళి, సంక్రాంతి దసరా దసరా అయితే మా ఊర్లో బాగా జరుగుతదండి. చాలా బాగా జరుగుతది. పెద్ద పెద్ద బతుకమ్మలు చేసి ఆడుతూ ఉంటారు. ఇంకా నైట్ పెద్ద ఆ ఎగ్జిబిషన్ లాగ చేస్తారండి మా ఊర్లో చాలా బాగుంటదండి. దీపావళి కూడా బాగనే సెలబ్రేట్ చేసుకుంటామండి పిల్లలు, మేము క్రాకర్స్ కాల్చడము నర అసలు కాల్చే దగ్గరికి వెళ్ళి చూసొస్తాము సో ఆ ఫెస్టివల్ దాని గురించి చేసుకో కొంటరు కదండి అదే
ఇక్కడ మా సైడ్ కూడా చాలా బాగా చేస్తారు మా కాలనీలో చాలా మంది బతుకమ్మలను దసరా పండుగలో బతుకమ్మ పేర్చి ఆటలు ఆడి బతుకమ్మ తీసుకెల్లి అక్కడ వ వేసి వస్తారండి లాస్ట్ డే రోజు రావణాసుర దహనం చేస్తారు
అదే అండి
చాలా బాగా అనిపిస్తదండి ఫ ఫెస్టివల్ టైం. అందులో హాల్డేస్ వస్తాయి కదండి హాల్డేస్ బాగా ఎంజాయ్ చేస్తాం.
అవును టూర్స్ కెళ్తార అం అంటే మీరు ఎటైన టూర్స్ కి గానీ ఉ ఆ సినిమాకిగానీ ఎలా అల బయటకి తిరగడానికి టైమ్ స్పెండ్ చేస్ స్తారా అండి
లేదండి ఎక్కువగా అయితే వెళ్ళము. అంటే టూర్స్ అంటే ఇగ మా రిలేటివ్స్ హాల్ డేస్ లలో రిలేస్ రిలేటివ్స్ వాళ్ళ ఇంటికే వెళ్తాము. ఏం సినిమాలో అం వెళ్ళమండి ఇంట్లోనే ఏమైనా మూవీస్ వస్తేనే చూస్తూ ఉంటాము కొత్తగా వచ్చిన మూవీస్ ఏవైనా ఎక్కువగా కామెడీ మూవీస్ నా క్వాలిఫికేషన్ హెచ్ పిటి అండి నేను హెచ్పిటి చేసా
ఓకే హిందీ పండిట్ చే
హిందీ పండిట్ చేశానండి
ప్రజెంట్ హౌస్ వైఫె్ న అండి మీరు ఇంక చెప్పండి మేడం ఇంక మీ హాబీస్ ఏంటివి
ఫోన్లు చూ ఫోన్ చూడం పాటలు వినడం బుక్స్ చదవడం మీరు స్టోరీస్ చదివితే మరి బుక్స్ చదివితే ఎక్కువగా ఏ బుక్స్ చదువుతారు స్టోరీస్ వ లేకపోతే ఇంక హారర్ బుక్స్ హారర్ స్టోరీసా
నేను స్టోరీ బుక్స్ చదువుతానండి స్టోరీ బుక్స్ చవుతాను మంచిగ ఏమంటారు హెల్పింగ్ నేచర్ ఉండాలి నీ తి కథలు అంటరు చూడండి అలా ఉంటే ఇష్టమండి నేను హారర్ చదవనండి హారర్ మూవీస్ చూడను చదవను నాకు చాలా భయం ఎస్ స్తది అ మంచిగా నీతి బుక్స్ ఉంటాయి కదా నీతి వాక్యాలు చెప్పేటివి అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ అండి హెల్పింగ్ నేచర్ ఉండాలి ఒకలికి వాళ్ళకి హెల్ప్ చేయాలి అలాంటి దాన్ని అలాంటి స్టోరీస్ రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి అవి ఇవి అని బాగా చదువుతానండి వాటి మీదనే ఇంట్రస్ట్ ఇంత మేము కూడా మూవీస్కి వెళ్ళమండి ఇంట్లోలోనే టైం పాస్ చేస్తాం టైమ్ స్పెండ్ చేస్తాం బయట తిరగం మేము కూడా ఇంక ఫేవరెట్ ఫుడ్ ఏంటండి మేకు ఫేవరెట్ ఫుడ్
నా ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అండి
ఓహో స్
అవునా నాకు చికెన్ బిర్యానీ అంటే ఇష్టమండి.
అవునా మ్యాక్సిమమ్ చాలా మంది తింటారండి చికెన్ బిర్యానీ
ఆ అవునండి
సూ వ్యవస్ స్ సవా తింటారండి బాగా ఇష్టంగానే
ఆ స్వీట్స్ అంటే నాకు గులాబ్ జామున్ ఇష్టం అండి డబుల్ కమటా
అవునా
సొరకాయ పాయసం చాలా ఇష్టం మీకు ఏమి ఇష్టం అండి స్వీట్స్ లలో
ఆల్మోస్ట్ నేన్ స్వీట్ తన్ని తింటా అండి నాకు నాకు చేచ్చ ఇగ అది అదె ట్లా ఉన్నా తినేస్తాను నేను పాడయిపోయిన స్వీట్ అయినా కానీ నేను తినేస్తా అండి నాక అంతా ఇష్టం స్వీట్ అంటే ఏదై నా మా ఇంట్లో ఏదైనా చేసినప్పుడు ఫ్లాప్ అయింది అనుకోండి అది నేనే తినేస్ స్తను పడేయకుండా నాకు అంత ఇష్టం ఉత్తప్పుడు ఇంత షుగర్ కూడా నో ట్లో వేసుకొని తిరుగుతానండి నేను
అవునండి ఫు ఫుడ్లో మీకు ఏమి ఇష్టమండి మరి ఫుడ్లలో మీకు ఏమి
ఫుడ్లలో నేను కూడా బిర్యానీ అంటే బాగా తింటాను ఆమోట్ ఇష్టంంగా తింటా అండి మిగిలినయాన్ని ఏంటంటేగా తప్పదిగా తినాలి కాబట్టి తింటాయి అంతే
బిర్యానీలలో కూడా టైప్స్ ఉంటాయి కదండి దమ్ బిర్యానీ అని ఆ హైదరాబాద్ అని ఇంకా చాలా రకాలుగా ఉంటాయి చాలా చేస్తారు మరి మీరు ఎందులో ఏది ఇష్టంగా తింటారు
మ్ బిర్యానీ తింటాం అండి ఇష్టంగా
మ దమ్ బిర్యానీ దధమ్ బిర్యానీ ప్రాసెస్ చెప్తారా
ఆ ధమ్ బిర్యానీ ప్రాసెస్ ఫస్ట్ చికెన్ని ని మంచిగా క్లీన్ చేసుకోవాలండి క్లీన్ చేసుకొని దానికి ఏమంటారు గార్లిక్ పేస్ట్ లెమన్ పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి పేస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని మంచిగా వీటన్నిటికి పట్టి చికెన్ కి మొత్తం పట్టివ్వాలి పట్టిసింది తర్వాతకి రైస్ మనము ఉడికించుకుంటాం కదా ఉడికిించుకున్న తర్వాత ఆ కొంచెం రైస్ ఉడికిన తర్వాత వాటర్ తీసేసి దీని మీద చికెన్ మీద వేసేసి దమ్ చేసేయాలి కదామె అదే దమ్ బిర్యానీ అండి న ఎ బిర్యానీ అంట సారు హరీస్ ఇది ఏమంటారు ఇప్పుడు అదే సహారీలాగా కూడా చేస్తాము తహారీ అంటే డైరెక్ట్ గా మనము చికెన్ కి ఇవన్నీ పట్టేసి ఆ ఏమంటారు కర్రీ లాగా చేసి ాలిదాన్నే ఇట్లా కల్ మ్యాగ్నెట్ చేసి పక్కన పెట్టకుంన్నా కర్రీలాగా చేసేసుకొని దాంట్లోనే ఇష్టము ఉన్న వాళ్ళు దాంట్లోనే వాట టర్ పోసేసుకొని డైరెక్ట్ గా రైస్ వేసి ఉడికించుకుంటారు కొంచెం కొంతమంది ఏంటంటే ఇక దాంట్లో వాటర్ పోయకుండా వేరేలాగా రైస్ వండుకొని మళ్ళీ దీంట్లో కలిపేసుకొని చేసేస్తారు అది కూడా తహారీ అది కూడా బాగుంటది అండి చాలా బాగుంటాయి
ఓకే ఓకే
చేసుకోవచ్చు టూ టైప్స్ ఆఫ్ బిర్యానీ చేసుకోవచ్చు ఇంకా గ్రీన్ చికెన్ అని రెడ్ చికె చికెన్ అని కార్న్ ఫ్లోర్ వేసి ఫ్రై చేయడం మాక్సిమం అన్ని చేస్తానండి నేను నాకు చ నా ఇంట్రెస్ట్ చికెన్ వండడం అంటే చాలా ఇంట్రెస్ట్
అవునా అండి అంటే మీకు చికెన్ చాలా ఇష్టం అన్నట్టు
అవునండి చి కెన్ ఇష్టం అన్ని చేస్తా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఏదొ ఒకటి హరీస్ కూడా చేస్తామ అండి మేము
హరీస్ ప్రాసెస్ చెప్తారా
కి ఫస్ట్ మనం ఏం తీసుకోవాలింటే బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి ఆ తర్వాత ఈ మినపప్పు పెసరపప్పు మైసూర్ పప్పు ఇంకా మన ఉప్మా రవ్వలో బొంబాయి రవ్వ కాకుండా గోధుమ ర్వ దొరుకుతాది చూడండి ఆ వీటన్నిటిని పక్కన నానబెట్టుకొని ఉంచుకోవాలి టూ త్రీ అవర్స్ ముందే తర్వాత ఈ చికెన్ మంచిగా కడిగేసి కుక్కర్ లో వేసుకొని దాంట్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి గరం మసాలా అంటే పొడి కాకుండా వేరే మసాలా ఉ టది కదా అదేసి దాన్ని ఉడికించుకోవాలి చికెన్ ని ఉడికించుకున్న తర్వాత అది ఉడుకుతా ఉంటే మనము ఏం చేయాలంటే రవ్వ ఉంటది కదా బొంబాయి రవ్వ ఇది గోధుమ రవ్వ అని మనము నానబెట్టుకున్నాం కదా దాన్ని వాటర్ వేసి వండుకోవాలి వండుకున్న తర్వాత ఒకసారి మొత్తాం మంచిగా కుక్ అయిన తర్వాతకి దాన్ని పేస్ట్ చేసుకుంటే పేస్ట్ చేసుకోవచ్చు లేకపోతే ఇట్లా కలిపేసుకోవాలి గట్టి
ఓకే
ఈ పప్పులన్నీ కూడా మనము ఒక విజిల్ కుక్కర్ పెట్టేసి పప్పులన్నీ కూడా పేస్ట్ చేసు కోవాలి నానబెట్టుకున్న పప్పులన్ని పేస్ట్ చేసు కున్న తర్వాత ఈ చికెన్ ఉడుకుతది కదా దాన్ని మంచిగా చికెన్ ముక్కలు ముక్కలు చేసి పే ఆ ఈ పప్పులన్నీ ఇందులో వేసి మంచిగా అన్ని పప్పు గుత్ది తోటి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో సాల్ట్ గరం మసాలా చలా అ తర్వాత మళ్ళీ మనం మనం ఒక ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో నెయ్యి ఆనియన్స్ చేేసి ఆయిల్ వేసుకొని ఆ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా కాజు బాదం మన టేస్ట్ ని బట్టి అవన్నీ డీప్ ఫ్రై చేసుకొని తీసుకు కోవాలి న్స్ కూడా డీ ఫ్రై చేస్కొని పక్కన పెట్టుకొని దాంట్లో కోటమెరా పుదినా వేసే మళ్ళీ పోపులాగా చేయాలి దాన్ని బగార అంటారు అట్లా చేయాలి వేసిన తర్వాత ఈ కలిపిడ్లంతా తీసి అందులో వేసుకొని ఆ నిమ్మకాయ నిమ్మకా పిండుకొని ఆనియన్స్ వేసుకొని తింటె సపర్ ఉంటందండి ఆ టేస్ట్ అవును హలీం కూడా ప్రిపేర్ చేస్తాం సేమ్ చికెన్ హలీం మటన్ హలీ మటన్ చికెన్ ని హరీస్ అంటారు మటన్ని ని హలీ అంటారు ఓ రెండు ప్రాసెస్ సేమ్ అండి సంసుకోవాలి దీనికి కాంబినేషన్ వచ్చి దీనికి ఆ ఏమంటరూ మంచిగా ఫ్రై చేసిన ఆనియన్స్ కాజు బా బ అండ్ లెమన్ ర్ కాంబినేషన్ ఉండంది ఇంకా ఇది మని చెం వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి చల్లగా అయిపోతే బాగుండది
ఓకే
అ
కే అండి మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు
సరే అండి ఓకే అండి థ్యాంక్యూ